హలో
హలో
హాయ్
హాయ్ అండి
ఏం చేస్తున్నారు
ఏమి లేదండి వంట చేయాలి
వంట చేయాలా ఇప్పుడు స్టార్ట్ చేస్తారా
సివెనాయితుంది కదా
మీరు ఏ విలేజ్ లో ఉంటారు ఇవి
ఒకసారి టైమ్ చెక్ చేసుకోండి సెవెన్ అవుతుంది
మా దగ్గర ఫైవ్ థర్టీ అవుతుంది కదా మీరు అమెరికా లా ఉంటార ఏమన్నా
అవును
మా తెలుగు మంచిగానేప్పులున్గా మాట్లాడుతున్నారుగా ఇంగ్లీష్ లో మాట్లాడడం చూద్దాం
ఇది తెలుగులో మాట్లాడేది కదా అందుకే
ఓకే ఓకే ఉహు ఏం చేస్తున్నారు
వంట చేయాలి అని చెప్తున్నాను
ఓకే మీటీరలు మీ హస్బెండ్ వాళ్ళు వచ్చారా
వచ్చారండి ఆలుగడ్డ చేస్తున్నాము బంగాళదుంప పప్పులు చారులు ఫ్రైయి బాగుంటది కదా
యాక్చువల్ ఈ టైమ్ మీకు నైట్ ఉంటది కదా మాకు డే ఉంటే
ఈ మేము కూడా ఇండియాలోనే ఉన్నం తల్లి
మరి ఏద ఎందుకుంటున్నవి తల్లి ఓకే
ఏం కర్రీ చేసారు
కాకరకాయ
ఫైవ్ థర్టీ హలో
మీరు మీరు ఏం చేశారు
బంగాళదుంప పప్పు చారు అని చెప్తనే ఉన్నా మీరు
చెయ్యాలి అన్నారుగా కొద్దు నేను చెప్ స అండి ఇప్పుడు చెయాలి అంటున్నా అప్పటి నుంచి ఏం చేశారు మీరు పద్దు ఏం తిన్నారు అసలు హా చెప్ తెరవేన తర్ మరి
ఇప్పుడు ఏమో బంగాళదుంప చేయాలి అంటున్నాను
ఓకే ఓకే క్యారియన్ మీ పిల్లలు ఆడుకుంటున్నారా అ
లేదు పాటలు పాడుకుంటున్నారు
అవునా చిన్నప్పుడయితే చాలా ఆడుకునే వాళ్ళ మాట ఇలా ఇంటికి వచ్చాల బళ్ళ వాళ్ళనే కాదు అసలు
ఇప్పుడు అవునండి మా పిల్లలకి ఇప్పుడు పాటలు ఎందుకు ఆడిపిస్తున్నాంటే ఊ ఫోను చూసుకుంటా టీవీ చూసుకుంటా టైం వేస్ట్ చేస్తున్నారు అసలు మనకు బయట గేమ్స్ అని టి వాళ్ళకి తెలియాలి కదా అవుట్డోర్ గేమ్స్ అందుకే నేను వాళ్ళ కలబటు చేస్తున్నాను
ఇండోర్స్ కూడా ఇండోర్స్ గేమ్స్ కూడా ఆడిపోయారు మా పిల్లలు అట ఫోన్ మొబైల్ అడక్ట్కారండి యాక్చువల్లీ బాగా ఆడుకుంటారు చాలా సతాయించారు సారు బుక్స్ చదువుకుంటారు లేకుంటే మా పక్క నైబర్స్ ఉంటారు కదా వా వా ఆడుకుంటారు
అంత చిన్న ఏజ్ లో అంత సంస్కారం అయితే ఉండదండి ఎవ్వరికి
అంత చిన్న ఏం కాదు స్కూల్ కి వెళ్తారు స్కూల్ కి వెళ్తే సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఆడరా మొబైల్ చేసుకుని ఉంటుండారా అంత చిన్న ఏజ్ లో అంటే
అయ్యో ఇప్పుడు ఇప్పుడు పుట్టిన ఏడు ఎనిమిది నెలల పిల్లలే ఫోన్ నుంచి రీల్స్ స్ల్ తీసుకుంటా తింటున్నారు అలాంటి స్కూల్ పిల్లలు చూడాలని ఏం మాట్లాడుతున్నారండి
నేనుల నేర్పయలేదండి మేము మేము మా ఇంట్లో మొబైలే ఉండదు అసలు
ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు
అంటే వాళ్ళు ఉండేట మొబైల్ తీయమ అన్నట్టు
అవు
మా వారు గాని మేము గాని థ్యాంక్ యూ అ మే అలానే చేస్తాం అ స్కూల్కి వెళ్తే ఒకవేళ అప్పుడు చూస్తాం కానీ వాళ్ళ ముందు ఉండము తీజ్ మొబైల్ పట్టుకొని ఉండము ఆడుకుంటాం వాళ్ళతో పాటే కరీ హెల్ప్ చేయమంటాం
పేరెంట్స్ నుండే రావాలండి చాలా మంచి పని చేస్తుంది మాక్క ఉంటది బాబు పాపం వల్ల బాబు రామ్ మీద అడుదాం అంటే కూడా ఎప్ప అని ఫోన్ చూస్తుది
అవునండి చాలా
అట్లా ఉంటే ఇప్పుడు పిల్లలు ఎట్లా పెరుగుతు ారండి అట్లా ఉంటే ఇక వాళ్ళు ఫోన్ లో అలవాడ అ మమ్మీట్ మాట్లాడత డాలీ మాట్లాడతారు కాని వాళ్ళ ఏం చేస్తారు పి
మ మళ చే మడి అసెలు మేము ఏన్నా ఒక వాళ్ళకి అప్ప చెప్పినమంటే అప్పుడు చూస్తాముేము వచ్చు కాని
అదే మీరు చాలా మంచి పేరెండింగ్ చాలా మంచిగా చేస్తు మా అక్క గురించి చెప్తున్నా పో పో అవి పిల్లల్ని ఎదుముతుంది
అవునా అండి అంతా రాక్షసేయండి మీ అక్క
రాక్షస్ అంటే అట్లా కాదు కాని పిల్లల్ని మంచిగా చూసుకోవాలి కదా
అంత మీకు ప్రేమ ఉండద అంటున్నారా మీరు ఇండైరెక్ట్ గా
ప్రీమ ఉంటది ఇ కానీ గేమ్స్ వాళ్ళతోటి కూడా టైమ్ స్పెండ్ చేయాలి కదా మో
ఆమెకి ఏన్ తెల్సా అండి తొక్క తెల్సా నీ
అయ్యో నేను మా అక్క గురించి అంటున్నానండి మీరు
అదే అండి ఒక అక్కగా చెప్తున్నా నేను కూడా ఒక అక్కనే అనుకు అనుకోండి అట్లా ఎవరైనా కన్న ప్రేమ కన్న ప్రేమ ఉంటంది వా చూసే దాని విధానం పట్టి ఉండడాద ఓకేనా అంటే వాళ్ళ సిస్టర్స్ ఉంటారు కదా వాళ్ళతో ఆడుకుండి కొంచెం టైమ్ స్పెండ్ చేయాలని వాళ్ళకి చేస్తుంది అలా చ్చ చేస్తారు తవాత మళ్ళీ నన్నే ఎప్పుడు అంటారంండి అట్లా ఏమన్నారు అసలు మా వాళ్ళ అయితే
అవునండి నేను ఈ రోజే చూసాను మా అక్క వచ్చింది అయితే మా మమ్మీ మా మమ్మీ అని బబ్బా బబ్బా అంటునే పా అ అన్నది
దేవకద మనచ్చనే
ఆ
అంతే ఏ విషయంలో అట్లా అన్నది
ందే
ఆహా ఆ బాబు ఏం ఏమనగడానికి వచ్చచండు ఎందుకు పో అన్నాడు
ఏదో ఇ అని అంటుండు
అది బ్యాడ్ హ్యాబిట్ అంటే అన్ని బట్టి గీస్తూ ఉంటే అద్దవాళ్ళు చెప్పకుండా ఏం చేస్త అన్న కుంటే ఏం చెప్తారండి అట్లా అదా మళ్ళ లలాటరీ మీద గడిగారా ఎవరి అడుగుతార అండి మమ్మల్ని అమ్మ తప్ప ఎవరు కడుగుతారు
వాళ్ళు అమ్మమ్మ అడుగుతుది కదా అండి ఊకే
ఎప్పుడు అండి చిన్నప్పుడు కాదండి ఎప్పుడు అంటున్నా నేను
ఇప్పుడే మరి
వాళ్ళ బాబు కలగనిస్తారా వాళ్ళ అమ్మను వంట పెట్టుకుని ఉంటాడు అక్కడ ఉంటాం కదా ఎట్లా చేస్తారు మీకు ఏం తెలుసు అండి యాక్చువల్లీ
ఆ మీరు చాలా మంచిగా పెయింటింగ్ చేస్తున్నారు బయట ట మంచి మంచి గేమ్స్ ఆడిపిస్తుంది నేను అది కరెక్టే అంటున్నాను
ఓకే అండి కానీ మీ సిస్టర్ గారు అలా మాట్లాడడం తప్ప అండి
అవునా మీరు చిన్నప్పుడు ఏ గేమ్స్ ఆడుకునేవాలు
తోకుడు బిల్లా కబాడీ కో కో నాలల్గు బండల ఆట ఏడు బండల ఆట
స్కూలో ప్రైజెస్ వచ్చాయా మీకు
చాలా వచ్చాయండి మాకోసం నాకు రన్నింగ్ లో బాగా వచ్చేది
నాకు ఇట్లా గేమ్స్ లో రాకపోయేటంటే సింగింగ్ రైటింగ్ ఎసే రైటింగ్ ఆట్లా లో చేసి స్పీచ్ లో
అవునా
గేమ్స్ లో అంటే నేను ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉ ఉండను ఉరుకలేను ఉరికినా దమ్ వస్తుంది
ఎందుకు మీకు ఏమన్నా పేషెంటా మీరేమన్నా
పేషెంట్ అని కాదు నేను బక్కగా ఉంటాను
బక్కగా ఉన్న ల ఏ సంబంధం ఉండదు అ యాక్టివ్ ఉంటే సరిపోతుంది ఫుడ్ తినరా సరిగ్గా
అ తినను
ఎందుకు లవ్యతారు అన్నారా ఎవరన్నా
లావవడం కాదు నాకు ఇష్టం లేదు
ఏందీ ఫుడు తినడం ఇష్టం లేద అన్ని తింటావా చిరుతిండ్లు ఇట్లా
అవును అట్లాంటి చిరిదింలు ఇష్టమే కాని ఫుడ్ ఇష్టం లేదు అంటున్నాను
మరి ఎట్లా బతుకుతారు అండి అసలు మీరు గుడ్ జాబ్ అలా మాత్రం పిల్లకు యల మీ పిల్లలకుకి మాత్రం అలాగ ఓకేనా
ఓకే అండి నేను తినకపోయినా వాళ్ళకే పెడతాను
ఉ పెట్టండి
చిట్టల ఆడేవాళ్ళ రాజు రాణి పోలిసు దొంగ చిన్న
ఆ ఫుల్ ఆడేవాళ్ళమండి మా సిస్టర్స్ తోటి న బ్రదర్స్ తోటి ఫుల్ అడవాల
ఇప్పుడు ఫేస్ ఎక్స్ప్రెస్ ఎక్కడా ఉనాది సీత ఎక్కడన్నాడు దొంగ చాలా ఘోరంగా ఉండది కదా
ఘోరంగా ఏం లేకుండే కానీ బాగా ఇంటెన్షన్ ఉండే అనమాట
మాకైతే ఘోరంగానే ఉండే మరి
ఉ మేము ఇంకా అవునండి ఇట్లా నాలుగు నాలుగు ఉంటది కదా షో ఫోర్ ఫోర్ జమ చేయమా హీరోల పేర్లు మ్యాంగోస్ అట్లా ఫ్రూట్స్
ఆహా
అదే అ అష్టచమ్మ ఇంకా పాము లాడరు నిచ్చన ఎక్కుడు వైకుంఠపాలి అంటారు దాన్ని ఆ ఆ
వైకుంఠ పాలామ్ అంటున్న
నేను చెప్పినా ఆల్రెడీ నువ్వు చెప్పడు ఆగు
బాగుంటది అది పాము కాటేస్తుంది అప్పుడే నచ్చని వస్తుది కొంచెం పైక ఎక్కినామా అంటే మళ్ళీ పాము కాటేస్త వస్తది
హ్
ఆ గేమ్ ఇక్క గుర్తుందండి నాకైతే ఇప్పుడు ఈ గేమ్స్ అ న్నీ ఆన్లైన్ లో వస్తున్నాయి పిల్లలు అంతా ఖరాబ్ అయితున్నారు
లూడో అంట ఆ బబుల్ చాట్ అంట ఆ ఇంకేమున్నాయండి
మీకు నేమ్స్ బాగానే గుర్తు న్నాయి డైలీ ఇవే ఆడతారా మీరు
అంత లేదండి
ఎంత ఉంది మరి
మేము ఇట్లా వింటాం కదా ఇప్పుడు మేము బస్సు లో ట్రావెల్ చేస్తే అయితే నైబర్స్ మాట్లాడుకుంటారు కదా పక్కన సీటు వాళ్ళు అలా తెలుస అన్నమాట మా మొబైల్ డౌన్లోడ్ ఏ లేవు అసలు అవి పజిల్స్ అవి ఇవి
ఏమోనండి నేనైతే లేదు సండే బుక్స్ లో వస్తాయి కదా తేడాలు కనుక్కోనండి పదాజాలం సుడోకో ఇవి నేర్పిస్తూ ఉంటాను సండే సండే మా
ఆ పజిల్ కంప్లీట్ చేస్తరా అండి ఫజిల్ లాస్ట్ పేజెస్
మాత్రమే మీనింగ్ తెలుసు రాని వాటిని నెక్స్ట్ వీక్ ఆన్ సర్స్లో చూసుకుంటాము
అవునా గుడ్ గుడ్ అవి మంచిగా మొద మెదడుకు పదును అండి అవి మదడుకు మే
అవునండి సూడు కొ కుడ అంతే
హ్మ్
తొక్కుడు బిళ్ళ ఆడేవాళ్ల ఫుల్ గెలిచే వాళ్ళా
ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నేనే ఎక్కువ
హండ్రెడ్ పర్సెంట్ ఏం ఉండదు మాక్సిమం ఎయిటి ఉంటది కాని హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరకు ఉండది
నేను ఉంటా అండి
ఓకే అండి మరి ఉండండి బాయ్